ఏం లేదురా మీరెం చేస్తార్రు. ఏం లేదక్క మీ తమ్ముడు మొన్న నాకు కలిసిండు
అవునా
ఆ
సిస్టమ్ నేర్చుకుందాం అనుకుంటాన్నవట కదా హలో హలో సిస్ట్ నేర్చు కుందాం ఆ కుంటున్న ఆ చెప్పు బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నావా జావా గిట్ల నేర్చుకుంటావా
హలో
హలో బేసిక్స్ నెర్చుకుంటవ అంటున్నా హలో ఆ బేసిక్స్ లేవ్ మొత్తం సిస్ట్ సిస్టమ్ మొత్తం సిస్టమ్ మొ గుర్తులేదు చెప్పు అక్క సిస్టమ్ నేర్పిత్తరా నేర్చుకోవచ్చు. హలో సిస్టమ్ మొత్తం బేసిక్స్ అయినా మొత్తమయినా నేర్పిస్తారు. ఇక్కడ నేను నేర్చుకున్నా మన దగ్గరనే హలో
అవునా అదే ఏంటి నేర్పిస్తారా నేర్పిస్తాక్క
క నీకు ఇష్టం తే దిని షిఫ్ట్ నువ్వు ఏ షిఫ్ట్ పెట్టుకుంటే అప్పుడు మార్నింగ్ అయితే మార్నింగ్ మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అవునా పొద్దుగాన్నంటే టెన్ నైన్ థర్టీ అంటడ్గాని ఆయన టెన్కు పోతాడు టెన్ టు వన్ అన్నా అంతే టెన్ టు వన్ ఉంటది టెన్ టు వన్ ఉంటది ఈవినింగ్ అయితే టూ టు ఫైవ్ టూ టు ఫైవ్ ఉంటది. ఈవినింగ్ ఐతే
ఆహా
ఆహా టెన్ టు వన్ మంచిగాంటారా పోవచ్చు నేర్చుకుని రావచ్చు
అవును
ఆవును నేర్చుకుంది అదే నేర్చుకున్నాను ఇప్పుడు యూజ అవుతుందిని న నేను నేర్చుకున్నా కానీ అను నేర్చుకుంది ఏ చెప్పు మరి ఏ పూజాయి న త
ఆ
రాదవా ఈ ఫస్ట్ జాయిన్ అయితే వారా అనుకుంట జాయిన్యిట్ా ఇ ఉంట క బాతేనీ ఏ ఉంట అందరిలాగా అ వేరే దగ్గర సార్ వాళ్ళ ఈ టైమ్ వరకే నేర్పిస్తా అదే అడుగుదా అని నిన్నత్తనత తిన్నాను తన్నయితే మధ్యాహ్ం నియి
హలో
హలో తిన్నారా నేను
తిన్నావా ఏమీ కర్రీ
తిన్నవా అక్క ఏమీ కర్రీ మది చికెన్ మీదే కూర
మీ మామడీ చెట్టు
మాది పప్పు మామిడికాయ పప్పు ఇక్కడే మాడుద చెట్టుంది ఆ లేదు లేదు మమ్మీ పనికాడే వెళ ఇప్పుడు తీసుకొచ్చింది అరథిరాన ఎప్పుడు అరే పయర్లుండా
రేపు
రేపు ఆ శ్రీరామ్ ఎలు నల్కుంట అక్క ముందు పేర్పుంటారు కొన తెరిగిందంటారు నాకు పంతముందు రేపు ఉంటారు కొంతంది అనుకుంటాం కాలండర్లో వెళ్లుండవున్న మంచిసేప్పు దర్శన వచ్చింది రేపా వెళ్ళిన ఇన్నూరు చ చూస్తా నని బట్టి
అవు
టై లో ఏం వర్క్ లేదు ర
ఇంట్రెస్ట్ ఉందా నీకు
నీకు ఇంట్రెస్ట్ ఉండేది దేవురి దగ్గర కూడానికి ఇంట్రెస్ట్ ఉండేది
అంటే ఎండ కొడుతుంది కదా అక్క అట్లా
నను కూడా ఎతా పె పదింటికి చేసేది పెండు ఒకటింటి చేస్తారు మనకు అందు్ర అక్కడ తింటూ అది కూడా అే ఏమియ్యరు కదా అంతా అవును మే బక్క టూ ఇయర్స్ అవుతాంది దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అవుతుంది కా గుడి అడు వాళ నా ప శ వట్లే మధ్యానం ఫుల్ కోతులు
అవునా
అవునా ఎండ బెట్టిన చింత పండు ఈరోజ ఈరోజు ఏమి కనపలే ఇక ఎండ పెట్టాం సేపు ఎండ కొట్టలేదు చింత పండు బస్త వేసినే ఎండకూడతుడి
ఆహా
బానే ఉంటాయి అ
ఇ బాగానే ఉంటాయి అటు సైడ్ కూతురు బాలు చాలా ఉన్నాయి చెట్టు కిందనే ఉంటారా ఆ ఇంట్లోకి వచ్చినారా అ ఇపుడు లేవు ఇంతసేపు వచ్చినాయి గాని మధ్యాహ్నం ఎప్పుడు లేవు పోయినాయి ఇంద రేగాయి చెట్టుంది క అన్నే ఉంటాయిన్నీ ఇంటి ఇంకా డ్లా అవునా కొడుతే మ మీమే కొట్టాల ఎవరు కొట్టరు
ఆహా
ఒకటి తేప్పుడు ఒక అర్ధ గంట సేపు కొట్టిన అన్ని పోయినాయి ఇ ఇంట్లోకి వచ్చినాను ఇట్కి వచ్చి ఒకక్కటిక్క పని చేసినాను అవు ఇటు ఏమిీ రోజు కనపలే రోజు ఇటు కూడా బాగా
ఉంటాయి
అ ఈ సాపట్ చే కాయలుస్ అవ కాస్త హగానే అవ ఒక్క రోజు కూడా తిల్లే కో కోతులగేనా కొత్త పెట్డేనా
ఆ అవును కా
కోతుదిినే ఏమైనా వత్ దానికి ను్వు నీడ కూచోడానినికి
ఏమి నీడ ఉంటుంద అంతే ఏమి దనింతడి
సరి బా చాంద ఆ చాలానే ఉంటది కాగానీ కాయలు కాయవు ఏస అయకుందిం కారా మేం కూడా చెట్టు వెడదాం అనుకుంటానమ్మా నెక్స్ట్ ఇయర్ ఎతు మంచి ఫల్లే ఉంటది కూర్చోడానిక అైనా అని ఉంటుంది ఇంటి ముందుగా పెడతుంది అ గద్దె ముందు పెడితే అవునా పెద్ద ఉంటంది సిట్ గడ మా ఇంటికాడ కాను చెట్లు ర ఉండు తీవరు ఏమండాల ేనే ఈగురు వచ్చినాయి మస్తు నీడ ఇల నీడు ఉంది మీరు కూడా చెట్ ఇట్పడుతే మామిడి చెట్ ర చెట్లు పెట్టేవాం నీ కాయలు ఆగట్లేదు రాలిపోతున్నాయి కాయలు కొంచెం పెద్దగా అయినా కానీ కొన్ని ఆయనయి కానీ చాలా వరకు రాలిపోయినాయి
అవునా
అవున ఫులు పిాల కావ అసే
అంతే
ఏంటి ఏంటిరా హలో అంటే ఇప్పుడు పండు వడు ఆహా పచ్చడి ఇయ్యి పచ్చడికాారుంద పచ్చడి పెడతా
ఈ ఇప్పి
ఇప్పుడ పంగంన్నావా పడుగండ హలో ఆ చెప్పురా పండు పండుగరాయి చిన్న చిన్నవున్నాయి హలో ఓహో పచ్చడ కాయల మల్ల తెంపి పచ్చడి పెట్టొచ్చు కదా అక్క మరి పింలు రాలతానేరా అలా పిక్కగాంది ఇట్లా ఏంకుంట కొంచెం కాయ లడ్డుకు కావాలి కదా హలో పిందెలు ఉన్నాయి ఆ గాలికి రాలిపోతానాయి ఇప్పుడు కొంచెం పెద్దగాయినా కాబట్టి రాలట్లే గాని మొన్నటిదాకా దాకా ఫుల్ వచ్చ ఇట్లా చెట్టు ఊగినా ని ఉదయ్కిని గని ఫుల్ రాలినయి కొంచెం ఇప్పుడు పెద్దగా అనావి రాలట్లే కొంచెం బెటర్ అనుకోవ అప్పటితో పోల్ ఆ
ఆ
ఏప్రిల్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ పెడతాం పచ్చడ పెట్టి కొన్ని ఏమైనా తక ఉ
అవునా
ఆఅఉ కాకపోతే వీటికి కావలు ఉంటానని కాబట్టి ఉంటాన లేకపోతే కోతులు తినకు పోయినా తెంపీ పడ అవునుగా అక్క పొద్దున లేత ఆరు గంటలకు ఆరు గంటల దాకా అన్ని
సరేలే అక్క మరి
సరేలే అక్క మరి
ఆ
సరే రా అ